హలో హాయ్ అండి నమస్కారం అండి హలో హాయ్ అండి హాయ్ అండి నమస్ క్కరమండి
హలో ఆ అండి నమస్కారం. ఆ వినిపిస్తుందండి. మీకు వినిపిస్తుందా
ఎలా ఉన్నారండి
ఆ బాగున్నామండి. మీరు బాగున్నారా బాగున్నామండి మీరు.
ఆ బాగున్నామండి. బాగున్నామండి. ఏం చేస్తున్నారు. మీరేం చేస్తున్నారండి.
మేము ఊరనే కూచొని ఉన్నామండి మీరు
అవునండి ఇంకేమండి విశేషాలు. మేము ఉన్నామండి కూర్చునే ఉన్నామండి. ఇంకేమండి మీ మీ పక్క ఎలక్షన్స్ అన్ని అయిపోయినాయా.
ఆ అండి ఎప్పుడ అయిపోయిండి ఆల్మోస్ట్ త్రీ ఫోర్ త్రీ ఇయర్స్ బ్యాక్ త్రీ టూ ఇయర్స్ అయితుందండి ఎలక్షన్స్ అయిపోయి
ఆహా పర్లేదా అండి మీ ఎమ్మెల్యే బాగా మీకు సపోర్ట్ చేస్తారా డెవలప్మెంట్ చేశారా మీ ఊర్లో అంతాను
ఏం డెవలప్మెంటో ఏంటోనండి ఎప్ ఇక్కడ ఒక కంపెనీ లేదు పాడ్ ఎండ లేదండి ఇడా
ఎందుకండి మీరు డిమాండ్ చేయాలండి ఓట్లు అడిగకి వస్తారు కదా అప్పుడు మీరు డిమాండ్ చేయాలి మీకేమేం కావాలో అప్ ఇప్పుడే ఓటేస్తామని చెప్పాలి కదండి మీరు ఊరు అంతా చే సేరి
ఎందుకంటే ఇది కొత్తగా స్టా స్టార్ట్ అయింది కదాండి స్టేట్ ఇంతకు ముందు తలంగాణ ఆంధ్రప్రదేశ్ మిక్స్డ్ గా ఉండేది కదా ఇప్పుడు మాకు అంతా హైదరాబాద్ కదా స్టేట్ ఆ అప్పుడు మా స్టేట్ వచ్చేసి హైదరాబాద్ అండి ఓ అది కొన్ని ఇయర్ బ్యాగ డివైడ్ చేశారు ఇది ఆంధ్ర సపరేట్ స్టేట్ తెలంగాణ సపరేట్ స్టేట్ అని సంగాప్పవల్ డెవలప్ అయ్యిండె స్టేట్ ని తీసుకున్నారు తెలంగాణ వాళ్ళు మాక్ ఓ హింగా స్టేట్ ఏది ఫిక్స్ చేసారో కూడా తెల్దు ఒక సా సారి వైజాగ్ అంటారు ఒకసారి అప్ అమరావతి అంటారు నాకు అయితే యాస్ చేటో కూడా ఇంత వరకు తెల్దు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఏదంటె నాకే కన్ఫ్యూజన్ గా ఉంటుంది ఒకోసారి అ వైజాగ్ అని చెప్తా ఓ రామరావతి అని చెప్తాం
అవునా మీరు అడగాలండి ఎమ్మెల్యే ఎమ్మెల్యే మీ ఊరికి వస్తారు కదా ఇప్పుడు మీరు అడగాలి మీకేమేం మ్ కావాలి అప్పుడే ఓటేస్తాం మేము మాకి ఈ రిక్వర్మెట్స్ ఉన్నాయి ఇవింత కంప్లీట్ చేసి ఇవ్వండి అని అడగాలండి మీరు అప్పుడే వాళ్ళు చేస్తారు
హు హుమ్ పపుతా ఉంటామండి మేమేం చేద్దాం పంపడం అంతే తానికే అం డి ఇంగ జాబ్స్ కోసం వేరే స్టేట్లకి వెళ్ళిపోతున్నారు ఎంత హు
వినరా
ఆ డింక డెవలప్ చేస్తున్నాము
హు అంటే మీ ఊర్లో అంతా రోడ్లు మీ వాటరు రోడ్లు అన్నా బాగున్నాయా అండి బాగా చేసారా
ఆ మా రాధక కాల్ మడతదా కాల్ మడి హలో
వాటర్ కి ఏమి ఇబ్బంది లేదా
వాటర్ అవేమి ఇబ్బంది లేదండి హలో ఆ వాటర్ అంత బానే వస్తుంది ఏమంటే క్కడ స్ సాయిబాబా వాటర్ వస్తాయంండి సాయి బాబా మళ్ళీ మాకు వచ్చేసి మేము బోర్డర్ లో కదండి ఉండే ఈ కర్ణటక్ బడారు మాకంతా కర్ణాటక నీళ్ళే వచ్చేస్తాయండి మాకేం అంత ఇబ్బంద్ ఆ కావేరీ నీల్ు కాదండి వే వస్పేట్ టి డాామ్ నీళ్ళు స్ స్తాయండి
టే మీకు నీళ్ళకు ఇబ్బంది ఏం లేదు కదా
ఆ నీళ్ల కేమి ఇబ్బంది కొంతమంది కొంచెం ఆ ఇక్కడ కొంచెం ఆ ఆంధ్రప్రదేశ్ అంటే కొన్ని డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి ఆ రాయలసీమ లైక్ కా కరువు ప్రాంతాలు అనంతపూర్ అటు సైడ్ అంతా ఎల్ టే వాటర్ తక్కువ అక్కడం తా ఉమెన్ సమ్మర్స్ దానికి వచ్చేసి ఒక పంట మాత్రమే పండుతుంది
అంటే మా ఊర్లో అంటే ఇప్పుడు ఒక ఊరికి ఒక బోర్ ఉంటదండి ఒక బోరు దాంట్లో నీళ్లు పడే వరకు ఒక ఆ రాజకీ గవర్నమెంట్ వచ్చేసి ఒక బోరేపిస్తరు బాగా నీళ్లు పడే వరకు ఏపిస్త స్తూనే ఉంటారు ఏ దాంట్లో బాగా పడతయొ అప్పుడు స్టాప్ చేసస్తారు ఆ మొత్తం నీళ్ళు ఊరికి అంతా వదులుతారు అలా ఉంటదండి
అవునండి హ ఇక్కడ కూడా అలానే చేస్తారు
రాజకీయాల్లో ఓ ఓట్ల అడిగేకొచ్చేదపు అప్పుడే మేము అడిగేస్తమండి మాకు కేమేం కేమేం కావాలో అని వాళ్ళు తర్వాత అది చేస్తేనే మేము ఓట్లేస్తాం లేకపోతే వెయ్యం
ఓకే ఇక్కడ చెప్తారండి అదిజేస్తం ఇదిజేస్తామ్ ఇది అది అని ఎలక్షన్ వేయిచుకుంటారు ఎలక్షన్స్ వేసిన తర్వాత దాంట్లో చెప్పిన లిస్ట్ లో ఒకటో రెండో చేస్తారుంతే
చెప్పాలండి చేస్త అంటే మేం ఓట్లు వేస్తాం లేకపోతే ఓట్లు వేయమని చెప్పేయాలి ఇప్పుడు వాళ్ళు చేస్త స్తారు లేకపోతే చేయరు వాళ్ళు ఓట్లు వేసుకుని తర్వాత గెలిచిన తర్వాత ఇంకా ఎలాగొ గెలిచేసాం కదా అని సైలెంట్ అయిపోతారు మీ ఊరికంత చెప్పండి మీరు
నేనేం చెప్పడానికి పెద్దదాన్న అండి
చెప్పండి మీ ఊరి
అహ లేదండి మాారిలే ఐ మీన్ మా మామాయి వాళ్ళే ఉన్నారు పొలిటీషియన్స్ ఐ మీన్ ఇప్పుడు మార్కెట్ చైర్మాను అలా ఉంటారు కదండి తాలూకా మార్కెట్ చైర్మను అలాగా మా మావయ్యే అండి ఉండేది మళ్ళీ ఆ మళ్ళీ ఇక్కడ మా ఊరు లో ప్రెసిడెన్సీ ప్రెసిడెంట్ అట్లుంటారు కదా అంతా వాళ్ళనంే చూసుకునేది మా మా అవ్వ వాళ్ళ తమ్ముడు వాళ్ళు అంతా చూసారు
ఓకే ఓకే ఆహా హా
ఓన్లీ వైస్ఆర్ వైఎస్ఆర్ కి టిడిపి లేదండి
మీరు వైఎస్ఆర్ పిగి సపోట్ అండి
మా మామయ్య వాళ్ళండి మేము ఈక్వల్ అండి ఈక్వల్ మా ఇంట్లో ఎలాగా వా వాళ్ళిద్దరు ఒకూ ఇప్పుడు మేం ఫైవ్ మెంబర్స్ సిక్స్ మెంబర్స్ ఉన్నాం అనుకో త్రీ మెంబర్స్ వాళ్ళకివేయండి త్రీ మెంబర్స్ వేళ్ళకి వేస్తాం చెప్పి ం అంతే మా మామయ్య వాళ్ళు ఉన్నారు అనేసి ఆ ఇస్తార ఆ ఇస్తార్ండి ఎంతో వయ్య రెం ఏలా ఇస్తారండి నా తేలేదు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వచ్చింటారు మా డాడీనే అవి తీసు తపోయితే ఇస్తాడు మేము లోపల అంటాం కదా ఎంత ఇస్తారు ఏందో వేయో రెండు వేలు ఇస్తారు అనుకుంటా
అంటే ఇప్పుడు బాగా డెవలప్ చేసారా లేకపోతే అతే చేస్తామని చెప్పారండి మీ ఊర్లో తను
ఏం చేస్తారో ఏమో అండి నాకైతే తెలీదు
మీరు వాళ్ళు వచ్చేటప్పుడు అడగాలండి మీరు ఇప్పుడు డెవలప్ చేస్తామన్నారు కదా రోజు ఓట్లు మేమేసాం కదా ఇప్పుడు ఎందుకు డెవలప్ చేయట్లేదు చేయండి అని అడగాలి అప్పుడే వాళ్ళు చేస్తారు
ఆ ఆ అడగాలండి
అడగండి సర మిస్ కాకండి అడగండి
ఆ అడుగుతామండి
మ్మ్
ఇంకా అండి
ఎవరు రండి ఎంఎల్ఏ మీ పక్కా
మా ఊరు పక్క వచ్చేసి కాపు రామచందర్ రెడ్డి అని లుకాళ్లు శ్రీనివాసులు
అవునా అండి మా పక్క మా ఎక్కడ డెవలప్ బాగానే చేస్తారు కండి రా రానండి ఎలక్షన్ అయిన తర్వాత అ ఇక్కడికి ఊరికి రారా ఊరికే రారు చూడడానికి కూడా రారు ఆనకు ముందురు పదిసార్లు వస్తారు
ఎలక్షన్ ముందు డైలీ వచ్చి తిరుగుతా ఉంటారు
అందరూ అడుక్కుంటుంటారు
ఆ ఇంటి ఇంటికి గా వచ్చి మొక్కుతారు
అవును ఇప్పుడు రోడ్లు చూస్తే మన్న టూ త్రీ యాక్సిడెంట్ అయిపోయిందండి మా ఊరు సైడ్ రోడ్లు బాలేవు రోడ్లు బావుంటే వాళ్ళు యాక్సిడెంట్లు ఇలా అవ్వవు కదా
ఆ
రోడ్లే బాగో బాగోవండి
అవునండి
అవునండి
ఉ
మీరు ఏ దానికి ఓటేసారండి ఈసారి
పోయిన సారండి
ఆ టిడిపి టి డి పికి కేసర జనసేన కేసరా లేక
ఆ నేను ఫస్ట్ లో నోటు కేసేద్దాం అనుకున్నా ఓకేనా బట్ నా ఓట్ వేస్ట్ కాగూడదు అనేసి రఉన్నా ఓకేనా ఆ టైం లో నేను వైఎస్ఆర్ కే ఏసాను కుంటానండి
వైయస్ ర్ కే ఎసరా మీరు
ఆ ఎస్ ఆర్ కో ఎదోదేనికో దానికో నోక్ కేదం మ్ పదా ఏమైతే అవుతుంది అనేసి దాక వేసేసానండి ఫస్ట్ టైం అండి నేనుారు అప్పుడు ఓటు వేయడము ఫస్ట్ టైం
నేక్ట్ ఏసేటప్పుడు మీరు కీ ఎవరు అనుకూలం చేస్తారో ఎవరు ఉపయోగం చేస్తారు వాళ్ళకి
అంటే నాకు అప్పుడు స్టార్టింగ్ లో తెలియదు కదండి, నా ఫస్ట్ ఓటు కదండి
ఉ
ఆ తారకె ఏదో ఒకటి పెట్టే స చ్చసానండి ఇప్పుడు కొంచెం ఐడియా ఉంది కదా, ఇక ఎవరికి వేయ్యాలి ఏమి అనేది
అంటే నెక్స్ట్ ఎమ్మెలే అవుతారండి పవన్ కల్ న మమెల్ అవుతారా అండి సిఎం అవతారా అండి నెక్స్ట్, అదే చర్చ జరుగుతుంది కదా
ఎవమోనండి అ నాకు తెలీదు బట్ ఎవరైతేవి మనకి మరకు మంచి చేస్తే కాదు డెవలప్ చేయాలి అంతే వాళ్ళు ఎవరన్నా రానీ నాకు అలాగేం కాదు
మీరు చంద్రబాబుకే వేయాలండి చంద్రబాబు అమరావతి నిర్మించారు బాగా డెవలప్ చేస్తున్నారు కదా
ఆ
చంద్రబాబు నాయుడుకే వేయండి నెక్స్ట్ టైం కూడా నెక్స్ట్ ఎన్టీఆర్ కూడా వచ్చేస్తారు
ఆహో అవుర అండి
ఉ నెక్స్ట్ ఎన్ టి ఆర్ ఎన్టీఆర్ తాత వాళ్లదే కదండీ పార్టీ అది మీరు మీ ఊరికంతా చెప్పాలండి టీ డి పి కె వేయాలి అంటే నెక్స్ట్ ఏం చేసేయాలి చెప్పాలండి ఎందుకంటే బాగా ఎందుకంటే చాలా బాగా చాలా మంచివారుండి చాలా బాగా మాట్లాడుతా తర్కదా
పెద్దివాల్ పొలిటిటీషియన్లోకి రార్ కదం
వస్తారు కండి ఇప్పుడు సినిమాలున్నీ అయిపోయినాక వచ్చే వస్తారండి చిత్రవత సీఎం
ఈయన కొడుకున్నాడు కదండీ చంద్రబాబు నాయుడు పడు
వద్దండి దాని కింద బెటర్ కదా ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు జూనియర్ ఏం తేరా ఆ ఆ నారా లోకేష్ కి పోలిస్తే అన్ని మంచిగానే ఉంది కదా, ఆ అనీ తెలుగులో గానీ అన్ని దాట్లు గానీ జూనియర్ ఎన్టీఆర్ హే పరిచయం. కదా
తను పొలిటీషియన్ వాళ్ళ అభిన అ సీనియర్ ఎన్టీఆర్ నుంచి తను తీసేసుకున్నారు కదా చంద్రబాబు
చంద్రబాబు తీసుకున్నా మళ్ళీ వేరే పార్టీ పే తిన్న అవును నాయ వేరే పార్టీ పెట్టిన మళ్ళీ వచ్చేసారండి ఇప్పుడు విజయ్ వచ్ ఇచ్చేశారు కదా తమిళనాడులో అలా
బట్ తనకి ఇంకా తాట్ ఉందా లేదా తెలీద్ గా
అదే అండి అది వచ్చేటప్పుడు మనం సిద్ధంగా ఉండ ఉండాలండి గెలిపిచ్చడానికి అప్పుడే తెలుగు రాష్ట్రాలు బాగుపడతాయి
ఆ అవునండి
అవునండి
ఇంకా మండే ఉందిగా అండి
ప్పండి ఆ సంగండి
ఇంకా ఆ బాయ అండి ధన్యవాదాల అండి